హలో
ఎలా ఉన్నారండి
బాగున్నా అండి మీరెలా ఉన్నారు
నేను బాగున్నా అండి ఏం జేస్తా ఉన్నారు
ఇప్పుడే వేయిటింగ్ న్యూస్ ఓపెన్ చేసి న్యూస్ చూస్తున్నా
అవునా ఏంటండి ఈ రోజు సమాచారం ఏం
ఏముందండి ప్రపంచమే అల్ల కల్లోలం అవుతోంది కదా ఒక్క ఇరాన్ అమెరికా యు ద్దం వల్ల
అవునండి
ఏదో దేశంలో యు యుద్ధం జరిగితే మన దేశం పైన ఇంపాక్ట్ చూపించడం మీరు చూసారా
అవునండి చూస్తా ఉన్నాను న్యూస్ లో హాట్ టాపిక్ గా మారాయ్ ఉన్నది అదే అద ఒక్కటే టాపిక్ న్యూస్ ఓపెన్ చేస్తే ఫుల్ డే అదే టాపిక్ నడుస్తుంది వేరే ఏం లేదు
అవునండి అఫ్ కోర్స్ ఎందుకంటే అది మెయిన్ అసలు ఇప్పుడు చూడండి మీరు కనీసం మనం ఫుడ్ చేసుకొని తినాలన్నా గానీ గ్యాస్ ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి
అవునండి
ఎంత ఇంపాక్ట్ ఉంటందంటే పెట్రోల్ దొరకదు గ్యాస్ దొరికినా కూడా రేట్ ఎక్కువైపోతుది ఆర్థిక మాధ్యం వచ్చే అండి
చాలా ఎఫెక్ట్ చూపిస్తోందండి వార్ వల్ల ప్రతి ఒక్కరు అంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతుండే యుద్ధము ప్రతి దేశానికి ఎఫెక్ట్ చూపిస్తుంది ముఖ్యంగా మనకు ఎవరు వార్ చేస్తున్నారు ఎవరిని దాని ఎఫెక్ట్ మీ అనుభవిస్తా ఉన్నారా అనేది అర్థం అవ్వట్లేదు
అవునండి ఎందుకంటే మనం మన దేశంలో పెట్రోలియం ముడిచమురు నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ మరియు వాటి వుత్ ఉత్పత్తి మనం చేయట్లేదు సో మనం పూర్తి ర్తిగా విదేశాల పైన టి డిపెండ్ అయినాం ము ముడిచమురి కోసం సో మీకు తెలుసా అండి దీనికి గురించి ఏ విధంగా ఎలా మామూలుగా మనం ముడిచమురుని వేరే దేశాల నుంచి కొంటున్నాం అది ఏ విధంగా ట్రావెల్ అయి వస్ తుందని
అదేమో సముద్రం అంటే ఒక సముద్రం మీద నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ నుంచి మనకి ఇక్కడికిర వాళ్ళు చేస్తార అనేది అయితే విన్నానండి ఆ దాని పేరు అయితే గుర్తులేదు కానీ మెయిన్ అదే మ మనకి ఏమంటారు మిడిల్ ఉన్నది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల అంటే
మనం ఎక్కువగా ఓపెక్ దేశాలని ఉంటాయండి ఆయర్లాండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ టింగ్ కంట్రీస్ అని ఓ పేగ్ దేశాల నుంచినే ప్రపంచమంతా చమురుని కొంటాది ఎందుకంటే ఆ దేశాలలో మాత్రమే చమురు నిల్వలు గరిష్టంగా ఉన్నాయి
ఓకే
అలా ఆ చమురుని మనం దిగుమతి చేసుకునేటప్పుడు ఈ చమురు ఏ దేశం నుంచి ఈ ఉపయ దేశాల నుంచి కొన్నప్పటికీ కూడా ఇరాన్ ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి దేశం అండి ఆ దేశం పక్కన హర్మో జలసంధి అనేది ఒకటి ఉంది అంటే ఒక చిన్న సముద్ర మార్గం ఇరాన్ దేశం పక్కలోనే
ఓకే అంటే ఇరాన్ కి ద మన మనకి దాని కి రిలేటెడ్ ఉంటుందా దానికి మన దేశానికి మధ్యలో ఉంటుందా ఆ సముద్రం
ఆ మన దేశానికి ఆ చమురు నిల్వలు రావాలి అంటే ఆ హర్మూజ్ జలసంధిని దాటే రావాలండి సో ఆ హర్మోజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉంది కాబట్టి ఇరాన్ యుద్ధంలో ఉంది సో వాళ్ళు హర్మో జలసంధిని మూస్ సి వేసారండి మూసివేయడం వలన మనకి చమురు ఉత్పత్తిగాని గ్యాస్ ఉత్పత్తిగాని పూర్ తిగా నిలిచిపోయింది
గ్యాసులు కూడా ఇప్పుడు రీసెంట్ గా నేను మళ్ళీ విన్నా ను నేను ఇప్పుడు స్టే చేస్తా ఉన్న ఏరియా ఏరియాలో కూడా ఆ రెస్టారెంట్స్ కానీ హాస్టల్స్ కానీ మోస్ట్లీ ఆరెబ రెస్టారెంట్స్ ని క్లోజ్ చేసేసి చువేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ ఆ గ్యాస్ సిలిండర్స్ అంత నిల్వలో లేవు కాస్ట్లు ఎక్కువన్నాయి లేకపోతే కాస్ట్ ఉన్నా ఎన్ మనకి ఎంతయితే కావాల్సి ఉందో అంత అవైలబుల్ లేదు అని చెప్పి
అవునండి అది ప్యానిక్ ప్యానిక్ ప్రజలంతా ప్యానిక్ అవ్వడం వలన వాళ్ళు వాళ్ళ క అవసరమైన దానికంటే ఎక్కువగా కొంటున్నారు సో కనీసం మనకి ట్రాన్స్పోర్ట్ ఎక ఒక్క చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా సమయం పడుతుంది కదండి ఆ సమయం కూడా ప్రజలు ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రజలు ప్యానిక్ అవ్వడం వలన వాళ్ళు ముందు జాగ్రత్తతో ఒక సిలిండర్ కావాల్సిన చోట నాలుగు సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు
మనమైనా అంతే కదండి ఏమన్నా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకోండి మన ఇంట్లో కూరగాయలు ఏమన్నా కావాలంటే తక్కువ దొరుకుతా ఉన్నాయంటే ఎక్కువ కొనేసి పెట్టుకుంటాం రేపు ప్రొద్దున అవి ఎక్కువ పెరుగుతాయన్నా కూడా ఎక్కువ కొనేసి పెట్టుకుంటాం అలానే దురూ అలానే చూస్తా ఉన్నారు కానీ వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు పెట్రోల్ అయినా కూడా సిలిండర్ మోస్ట్లీ ఎవరు ఫుడ్ చేసుకొని తినాలన్నా అన్నా కూడా సిలిండర్ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు ఒక ఒక్క పర్సనే ఎక్కువ సిలిండర్స్ కొను కున్నా ఏం యూస్ ఉంది అది ఆలోచించాల మనుషులు ఎవరూ దాని గురించి ఆలోచించట్లేదు
అవునండి ఈ కాలంలో పక్కవారి గురించి ఆలోచించే అంత ఆలోచన ఎవ్ ఆ స్థాయిలో ఎవరికున్నాయండి
ఎవరూ లేరండి అవునండి ఎవరూ లేరండి ఇప్పుడు మన్నదే చూసుకునే వాళ్ళే ఉన్నారండి అందరి గురించి ఆలోచించినా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకునే వాళ్ళే ఉంటారు ఇప్పుడు అట్లనే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటా ఉన్నారు ఒకరు స్వార్థం కోసం ఒకరు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటా వాళ్ళ దేశంలో ఏం తెలియని వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినారు చూసారా అదేమి ఆ ఒక స్కూల్ మీ ఒక స్కూల్ లో ఎంత మంది పిల్లలు చనిపోయినారు అని వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు చనిపో కూడానికి చెప్పండి
అవునండి అది నిజంగా నేను కూడా
చూడండి మీరే అన్నారు కదా స్వార్థంతో ఉన్నారు చాలా మంది అని ఇది ఎగ్జాంపుల్ బికాస్ అందరు గురించి ఆలోచిస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు బట్ అట్లా కాకుండా వాళ్ళ స్వార్థానికి పోయి వాళ్ళ ఈగోస్ కి పోయి యుద్ధం చేస్తా వాళ్ళు వల్ల పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటే ఏం తెలియని వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు వాళ్ళు ఆ యుద్ధం వల్ల
ఆ అండి మీకు మీకు మీకు దీని గురించి అవగాహన లేనట్టుంది ఎందుకు అమెరికా ఇజ్రాయిెల్ ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నాయంటే ఇరాన్ ఇప్పుడు వరకు ముస్లిం కంట్రీస్ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు ముస్లిం కంట్రీస్ దగ్గర ఏ దేశం దగ్గర కూడా అనుబాంబు న్యూక్లియర్ వెపన్స్ అనేవి లేవండి ఒక్క పాకిస్తాన్ దగ్గర కర్తం పాకిస్తాన్ మా పొరుగు మన పొరుగు దేశం మరియు మన వ్యతిరేక దేశం మన శత్రు దేశం ఆ ఒక్క దేశం దగ్గర మాత్ర మాత్రమే ఆ అనుబాంబులు ఆ న్యూక్లియర్ వెపన్స్ అనేటివి ఉన్నాయి సో ఆ అను అనుబంబులు న్యూక్లియర్ వెపన్స్ ఫార్ములా అనేది పాకిస్తాన్ నుంచి ఇరాన్కి చేరగలిగింది సో వాళ్ళు యు యురేనియం నిల్వలు సి మీకు ఐడియా ఉందో లేదో తెలిదు యురేనియం అనేది ఈ అనుబాంబులు గానీ న్యూక్లియర్ గానీ యురేనియం అనేది మంచికి ఉపయోగించుకోవచ్చు చెడుకు ఉపయోగించుకోవచ్చు అండి యురేనియం ద్వారా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి దేశాం మొత్తానినికె కావల్సినటువంటి కరెంటు పవర్ ని విద్యుత్ ని మనం ఉత్పత్తి చేయొచ్చు
ఓకే
మనం అదే యురేనియాన్ ఉపయోగించి విధ్వంసాన్ని కూడ సృష్టించచ్చు
ఓకే
ఆ మీకి ఉదాహరణకీ పంతొమ్మిది వంద నలవై ఐదు దు ఆగస్ట్ ఆరో తేదీన హిరోసిమ నాగసాకి అనే ప్రాంతాల పైన జపాన్ లొ అనుబాంబు దాడి చేశారు అనుబాంబు లిటిల్ బాయ్ క్యాట్
ఈ నేమ్స్ ఈ నేమ్స్ అయితె నేన్ విన్నానండి కాన్ నీ ఎగ్జాక్ట్ గా దాన్ కానీ రీజన్స్ అదంత ఏమి అదంత గుర్తులేద్ కానీ ఇదంతా నేన్ విన్న విన్నట్టు గుర్తుందండి
ఆ అప్పుడూ ఆ హిరోసిమ నాగసాకి పట్టణాల పైన వేయ్డం వల్న కొన్ని వందల కిలోమీటర్లు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే ఆ వేడి ఆ టెంపరేచర్ అనేది కొన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉంటుంది చుట్టూ ఏమైతె ఉంట్ ఉంటాయో అవన్నీ కాలిపొతయ్ నాశనమైపొ తయ్
అవునా అండి
ఇప్పుడూ ఇజ్రాయల్ యొక్క భయం ఏమి అంటే ఇరాన్ అణుబాంబు రెడీ చేస్తే ఈ ఇరాన్ వాళ్ళు రెడీ చేస్తే ఓకే భట్ వీళ్ళు కొన్ని ఉప్ ఉగ్రవాద సంస్థ సంస్థల్ని మైంటైన్ చేస్తున్నారు
ఒకే
ఉగ్రవాద సంస్థ వినే ఉంటారు ఇజ్రాయిల్ తన పక్కనయినట్టు దేశ వంటి దేశమైనా
అట్ననా మీరు చెప్పేది నిజమే నాకు అవగాహన లేదు అట్లన్నారు ఓకె అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దాన్ని పెట్టీ వాళ్ళకీ అమ్మడం గాని అట్లాంటి ప్రతి ఒక్కరు చేయరు కద
ఏది ఏది అమ్మరనుకుంటున్నారండి
మీరున్నరు కదా న్యూక్లియర్ దాన్నీ చేస్తా అన్నరు వాళ్ళు ఇంపోర్ట్ ఛీ దాన్ని పెడతా ఉన్నారని ప్రతి ఒక్కరూ ఆన్ అ ఆ ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని చేస్తా ఉండరు కదా
అవునండి కానీ ఒక దేశంలొ ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశానికి బాధ్యత వహించాల్సి ఉంటుందండి ఇప్పుడు ఆ జపాన్ పైన అణుబాంబులు వేయడం వల్ల జపాన్ అంతా ఎఫెక్ట్ అయింది కదండి
అవునండి నేను నేను దాన్ని అగ్రి చేస్తాను. బట్ స్టిల్ కానీ చాల ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తారు యుద్ధం చేస్తా ఉన్నారు యుద్ధం చేస్తా ఉన్నారు కానీ. యుద్ధం ఎలా చేయలా అన్నీ అందరి మీద. ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ ఒక్క దేశం మీదనా కాదు ప్రతి ఒక్క దేశం మీద అది ఎఫెక్ట్ చూపిస్తోంది.
హ్ అవునండి నిజమే అండి మీరు వంద శాతం నిజమే. చిన్న పిల్లలు వృద్దులు వృద్దులు వీళ్ళు చాల చాలా ప్రభావానికి గురైతారు ఈ యుద్ధ సమయంలో మీరు అన్నది నిజమే నేను కూడా మీ మాట. టలంగి అంగీకరిస్తున్నాను. మీరు చాలా చక్కగా మాట్లాడారు. యుద్ధం అనేది జరిగితే మన యొక్క అ అంగీకారం లేకనే యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది ఒక దేశం యుద్ధానికి దిగితే అందులో. ఏ ఎన్నో అశువులు బాయిల్స్ వస్తు వస్తుది ఆ సందర్భం వస్తాది.
అదండి.
ఉ సరే అండి.
సరే అండి మీ మీ అవగాహనను నాకు తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఒకే అండి ధన్యవాదాలు.